ఏండి హాయ్ అండి హాయ్
లో
వినబడుతుందా హాయ్
హలో అండి
హలో ఆ వినబడుతుందా ఆ హాయ్ బాగున్నానండి హలో వినబడుతుందా
బాగున్నా బాగున్నా ఏ
అ ఆ ఆ వంట ఓకే ఓకే వంట అవుతు అయిందా నేను ఆ వంటనే ఏస్తున్నా ఈ టమాటాలు పచ్చిమిర్చి ఆ నాది అవుతుంది ట ఉమ్ టమాటరల్ ప పచ్చిమిర్చి కట్ జేస్తున్నా ఉమ్ అయ్యో ఆలు ఆలుగడ్డ యేసు ఆలుగడ్డ యేస్తున్న
ఆలుగడ్డనా ఊమ్ ఇంక
హమ్ ఇంకా ఇ అలగడ్డ చెస్ ఇంకా విశేషాలు ఇప్పట్లో అయి తే ఇగా ఫోన్ ఇ సీరియల్ చూస్తారా మీరు ఏమైనా అలవాటు ఉందా
ఆ చూస్తానండి ఈ టీవీ సీరియల్ చూస్త ఉమ్
ఆ ప్రోగ్రామ్లు ఇష్టమా సీరియల్సా
ప్రోగ్రామ్స్ చూస్త సీరియల్స్ చూస్త రెండు చూస్త ప్రోగ్రామ్ చూస్త సీరియల్ చూస్త
హమ్ హమ్ కానీ కొంతమంది అయితే చాలా వరకు తగ్గించారు కదా టీవిల్ చెడ్డ
ఆ అయ్యా వర్క్ ఉన్నప్పుడు బడ్ చేసుడే వర్క్
ఆ సెల్లులు అయితే చాలా చూసింటారు కదా హమ్
అవునవును
ఉమ్ మీరు వర్క్ చేస్తర
చేస్తానండి అంగన్వాడి టీచర్ చేస్తా మధ్యాహ్నం స్కూల్ క వెళ్ళాలి పిల్లలు ఉంటారు అక్కడ లంచ్ ఏర్పాటు చేయాలి పిల్లల ఆయమ్మ ఉంటది హమ్ నే నా అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తే ఇస్తా
రోజు లంచ్ ఉంటే లంచ్ పెడతార రోజు లంచ్ పెడతారా పిల్లలకి రోజు లంచ్ పెడతార. ఆ పిల్లలకి ఆ అందులో ఏమేం పెడతారు ఆ ఏమేం పెడతారు.
ఒక అన్నం పప్పు ఆఓ పలకూర పాప్పన్న కుంటే టమోటా పప్పు అన్న ఏదన్నా పప్పు పెడతాము ఎగ్గు కర్రీ
ఆ
ఉ కూరగాయాల ఏమన్న
కూరగాయలు హ్
హ్
హ్
అదే
రోజు డైలీ వోస్ స్తారా మరి పిల్లలు చిన్న పిల్లలే వోస్తారా పెద్దోళ్ళ పెద్దోళ్ళు ఆస్తారా చిన్న పిల్లలు ఇక వాళ్ళు ఆడుకుంట టరు బాగా ఎక్కువ అంటే గాదా ఆడుకుం టారు గాదా
ఆడుకుంటారు. చ ఏ బి ఏ బి సి డీ లు నేర్ త్త పిల్లల కు ఆటలు పాటలు చదువు గదా అండి ఆ మరి ఏం నేర్పకుండా ఉంటే ఎట్లుంటంది చెప్పు
అవును బాగుండది అంటే ఇగా చిన్ గంత చిన్న పిల్లలు అంటే కొంచెం ఆ ట్టమిన్నే పోతది గాదా అని
అదే
ఇప్పుడు అదే వా దిన మరదలు గాజులు అని వోచ్చినాయి. వేసుకున్నారా
ఆ అప్పట్లో వేసుకున్నామండి
ఆ
హ్
ఫస్ట్ వదినకేయ్యాలి తర్వాత ఆమెకు
మరదలకా నేనంతా పట్టించుకోనండి
పట్టించుకోవా కానీ అవి ఫ్రెండ్స్ గాజులు కూడా ఫ్రెండ్స్ గాజులు కూడా వేసుకున్నారు కదా ఆ
తి సెల్లుల్లో ఇంటర అవన్నీ పుకార్లని మన చాగంటి కోటేశ్వరవుగాని వీళ్ళు మాచి మాచిరాజుగారుగా ఏ ఇవన్నీ అన్ని ఆ చి పుట్టించినాయి అని చెప్తరు అంతా పట్టించుకోను వాళ్ళు వస్తే గిట్ట వేయించుకుంట వాళ్ళకి ఏమైనా పెట్టాల్సిన కట్నం పెట్టే స్
ఆ కానీ ఓ ఫ్రెండ్స్ కాదు లైక్ బా నడిచినై మోన్నడిదాక కదా
ఆ అవును
మూడు ఆహ వేసుకున్నాము హు అందుకే చెప్తున్న మూడు తీర్ల గాజు దులో ఆ స్వీట్స్ పువ్వులు ఆ అయితే నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటే ఒకరింట్లో మంచిగా పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళ మేము ఇంట్లో కూర్చొని రౌండ్ గా కూర్చోని ఇగ అందరం ఒకే శారీస్ కొను కొని సారీస్ కొనుకున్నాము అందరం ఒకేసారి సారీస్
ఊహూ హ్మ్
అను చిగా రెడీ అయి ఉమ్ ఒక్కరికొకరు గాజులు వే కొను ఫొటోస్ అవి ఇవి చాలా దిగినం వంట కూడ ఏర్పా వంట కూడా ఏర్పాటు చేసుకున్నాం
అవునా మరి దీనికి ఎంత కలెక్షన్ ఏమైనా డబ్బులు కలెక్షన్ చేసుకున్నారా
హూ మ్
ఉమ్ చేసుకున్నాము ఇగ అన్ దరం కలిసి ఇగ అగి నాప్ రొక్క పని చేసుకొని వన్ వంట చేసుకున్నాం హు మ్మ్ అమ్మమ్మగారు కూడ ఆ చేసుకున్నాం మంచిగా అనిపించింది ఆ ఒక్క రోజు అమ్మ గాజులు ఆల్రెడీ మొన్ననే మా అమ్మమ్మ వచ్చింది ఏసింది ఆ ఆ రెండు డజానులు ఆ రెండు డజన్లు గాజ్ లేష్ ఎంది ఒక్ ఒకటీజ్ ఫీటు బాక్సు తెచ్చిందీ పువ్వులు మ్ తెచ్చిపెట్టిందీ ఇగ ఆమెకు చీర గోనాలంట గదా హ్మ్ ఆ ఎత్ చీర గోనాలంటే మరీ ఒక రెండ్ మూడ్ రో ఆ మరి ఒక రెండు మూడ్ రోజులు ఉండు ఉన్న తర్వాతక్ కొంట మరి ఆనీ అంటే ఉంది వారం రోజులుండే కొన్నా ఇంగ కొన్న తర్వాత కట్టుకున్నది గోచి చీర ఆమెక్ ఇయా అవును
అవునా
అవును కొందరు అంటాండ్రు పాత స్టాకు గాజులన్నీ అమ్ అమ్ముడువోకా ఇలాంటీ ఆ ప్ర ప్రచారాలు చేస్తాండ్రు ఆ ఈ గాజులు లేస్ కోవడం అది ఇది అని అంటాండ్రు
అవునవును
మ్మ్ పాత స్టాక్ అంత బయటికి తీస్ స్తార్రు ఈ విధంగా గాజు లేసుడు అది ఇదంటే గాజులు ఆ స్టాక్ అంత్ అమ్ముడు పోతాది గదా అనేషి అంటాంరూ
నేనే అంతా వట్టించుకోనండి నా వరకు నాకే ఉంటది పిల్లలు వస్ స్తారు స్కూల్ కి వెళ్ళాలన ఆడవు లు ఉంటది ఇంత వాపాని ఉంటది అది బిజీ బిజీ ఉ ఉంటది కాబట్టి అంతా పట్టించుకోను ఇంట్లో కు పొద్దున్న ఉదయం లేవాలి ఇల్లు శుద్ధి చేయాలి పూజలు దేవుని దీపం బేట్టుకోవాలి దానికి ఒక అరగంట ఆన్ కుర్ అదే టైమ్ పూజ చేసుకోవాలంటే అయితే టైం అయి తుంటది మ్మ్ ఇగా టైమ్ అయితుంది కదా అన్
కు చేసే వాళ్ళు
అదే ఇంకా
ఇగా వర్క్ చేసే వాళ్ళకు అంత్ తే ఉంటది దబ్బ దబ్బ చేసుకోవాలే పోవాలే ఇట్లో ఉన్న వాళ్ళంటే ఏం కాదు కొంచెం లేట్ అయినా అగైనా చేసుకోవచ్చు ఈ వర్క్ వెళ్ళాలంటే టైమికి కంపల్సరీ వెళ్ళాలి అది అక్కడ వర్కో ఓదిలేసైన గానీ ఒకటి కదా హు అ కానీ మ మంచిగుంటది కాద టైంపాస్ పిల్లకి మంచిగా ఆనిపిస్త
ఆ ఫీల్డ్ బాగు ఫీల్డ్ బాగుంట అది మళ్ళా రిస్క్ కూడా ఉంటది ఓ ఏదో శాస్త్రము చూడండి కష్టాలకు తగ్గట్టు ఫలితం ఆ ఆ అట్లా
హలో ఆ ఫలితము
ఆ
ఏదైనా కష్టం కష్టానికి తగ్గట్టు ఫలితం ఇ
ఆ
ఆ
ఇంకా అండి
కరెక్ట్ ఎన్నింటికి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్
ఊ ఆ ఈవినింగ్
మార్ మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు,
ఆ
ఎన్నింటికి పొద్దున పొద్దునా ఏ టైం కి వెళ్తా తారు పొద్దున పూట ఏ టైంకి వెళ్తారు
నైన్ థర్టీ వెళ్తానండి నైన్ థర్టీకి వెళ్తే ఫోర్ ఓ ఫోర్ క్లాక్ ఫోర్ వరకు ఉంటా, ఫోర్ అయితాది ఫోర్ థర్టీ వరకు మధ్యాహ్నం లంచ్ చేస్తా ఏ పని ఉంటే అంటే వస్తా అట్లేం లేదు మాకు స్కూల్ కు ఇన్, ఇంటికి దగ్గరే అండి హు వాస్తగాని వర్క్ ఉంటే మా మళ్ళీ వర్క్ చేసుకొని సాయంత్రం పూట వరకు చేసుకుని వెళ్తా, ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు ఆ ఉగాదికి సార్ మాకి ఉంటదండి గవర్నమెంట్ హాలిడేస్ ఏమింటాయి ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ గవర్నమెంట్ కి ఏమింటాయో మాకు అవే ఉంటాయి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఉండవు మాకు కూడా,
ఆపాలా ఎట్లేను సేమ్ వాట్లేనే
ఆ స్కూల్ స్కూల్ సెలవులు ఇయ్యరు మాకు అట్లా ఇ్యరు మాకు గర్భిని బాల ఇయ ఇ్యరు మాకు బ్యాంకు సెలవులు కూడా అట్లా బ్యాంక్ సెలవులు ఎట్లా వర్తిస్తాయి అట్లా ఇప్పుడు స్కూల్స్ సేలవాలంటే ఉమ్ పా వారం రోజులు సంక్రాంతి సెలవులు ఇస్తారు వారం రోజుల దసరా సేవలు ఊ ఇస్తారు ఇయర్ మాకు ఈవరు ఒకటే రోజు
హ హ్మ్
వన్ డేనే ఇస్తారు మాకు
మరి ఏటన్నా ఊరిక వెళ్ళాలంటే మరి ఈ ఊరికే లీవ్ పెట్టుకోవాలి జీతం కట్టయితదా
ఆ ఏం చెయ్యరు తెలుసు అంటే మాకు ఉంటేయి వన్ మంత్ కోటి ఒకవేళ ఎక్కువ అవుతే ఎక్కడ చేస్తారు అంతే
ఉమ్ హ్మ్
ఉమ్
ఆ వంట అయిందా మరి చెయ్యాలనా
ఆ వంటయింది చేస్తున్నా బెండకాయ కర్రీ
ఏం కర్రీ చేస్తుండ్రూ బెండకాయ కర్రీనే చేస్తుండ్ర ఉమ్ బెండకాయ బాగా ఇష్టం అనుకుంటా కదా
అదే నేను తిననండి నేను కాశిలో వదిలిపెట్టినా గాని మా వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు నాకు
కాకరకాయ ఉందా మీరునా అంటే బండకాయ ఫ్రైయా
బెండకాయ టమాటా ఏ సిండు
ఆ చేసిండా మీరు మీకు కాకరకాయెనా కాక మద్యలొ వదిలేసిండు అంటే ఏంటి
నేను కాశీకి వదిలినా కాశీకి పోయినండి కాశీకి పోయినప్పుడు అక్కడ మనకు ఇష్టమైనవి ఏవాన్నా పండు ఇష్టమైన కర్రీ వదిలేయాలంటారు అట్లాక్క అంటే నా బెండకాయ కూర వదిలేసిన జామ్
ఆ అవునా అట్లా కూడా అట్లా కూడా వదిలేయొచ్చ
ఓకే
ఎ అది తిను ఆ సరే అండి మరి
ఓకే వు
ఆ